చెప్ హలో
హలో నమస్కారం
హా నమస్కారం అండి ఎలా ఉన్నారండి?
ఆ బాగున్నా అండి. తిన్నారా?
లేదండి మీరు తిన్నారా?
హవును తిన్నా అండి.
ఉమ్ ఏంస్ ఏం స్పెషల్ అండి ఇవాళ?
ఆ చికెన్ చేసినాం అండి చికెన్ మసాలా చికెన్ చేసిర్రు
ఓహో! అందరు బాగున్నారండి?
అవును బాగున్నారు
ఆ ఇంకా మీ ఎం మీ దగర వెదర్ ఎట్లా ఉందండి?
అరే వెదర్ మస్తుందండి చల్లగా అయింది మస్తు
హ్ము్
బయట కూర్చుంటునంమ్మే అయితే కరెంట్ లేకపోతే కూడా పర్వాలేదిగ
ఓహో అట్లానా అండి.
అవునండి
ఉమ్ మమ్మీ వాళ్ళందరు బావున్నార అండి?
అవును అందరు బాగున్నారు మంచిగా ఉన్నారు.
మీ దగ్గర్నుంచి బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుందండి
అవునండి వెళ్తున్నాం బయటికి
మీకేమైనా చేయడం వచ్చా అండి నాన్ వెజ్ లో
అవునండి నాన్ వెజ్ లో అంటే ఆమ్లెట్ వేస్తా అండి అంతే
అయ్యో చికెన్ అవి ఏంపుడు రాదా అండి?
చికన్ అవి ఏం చేయలే ఇప్పడు వరకు నేన్ తెల్సా?
అయ్యో! మీకు ఏమైనా బటర్ నాన్ అట్లా చపాతీస్ ఉంటాయ్ కదండి వెరైటీ వెరైటీ లా చప్ పరాట అట్లా అట్లా అనేస్
ఆ అవి వచ్చు లచ్చా పరాట వచ్చు నాకు చపాతి అవి మ మొత్తం చేస్తాకాని ప్చ్ అంత పర్ఫెక్ట్ రాదండి పూరీలు మంచిగా చేస్తా ఇగ నేనైతే
ఊహు పూరి ఇంకా చికెన్ కాంబినేషన్ బావుంటదండి తిన్నార ఎప్పుడైనా?
మీరు తిన్పిస్ తినేమో తింటామ్
అవును రండి
మీరు గుడా రండి తిన్పిస్తాం మేము గుడా ఇంకా చెప్పండండి ఏమైంది?
ఆ మంది తిన్నారా అండి ఎప్పుడైనా
అవునండి మంది ఎంత ఎందుకో నాకు తినబుద్ధి కాదండి మంది ఉంది కదా నాకు తిన బుద్ధి కాదు ఎందుకో తెలుసా
అవునండి ఇంకా ఏమో ఏమో వేసి అది స్మెల్కే ఎట్లనో అయితాదండి
అవును కొంచెం తింటేనే నాకు వామిటింగ్ వచ్చినట్టు అయితది తెలుసా నేను తినాయి క్కువ ఒక రెండు మూడు ముక్కలు అంతే దానికన్నా ఎక్కువ తె చికన్ మంది తిన్న ఇంకా ఏం తింటారు
ఏం వెరైటీ మటన్ మని చికెన్ మ ఉ నేనైతే రైస్ నే చూసి చేస్తానంట అండి
అది అవును నాకు ఎట్లను అయితేయి తెలుసా అది ఇప్పుడు కూడా చూస్తే నాకు వామిటింగ్ వస్తది అందరూ మండి మండి అంటారు కానీ నాకు ఎందుకో మండి నచ్చదు
ఇంకా మనుషు వచ్చి తింటండి ఎట్లా ఉంటంది గలీజ్ గా
ఆ గలీజ్ గా ఉంటాది షవర్మ తిన్నారా మరి మీరు
మే ఉ మొన్న ఎప్పుడో తిన్నానండి నేను ఉంటే మా తమ్ముడు తీసుకునీ తిన్నాడు పాపం వాడికి మొత్తం వాంటింగ్స్ అయినాయి అండ్ తెలుసా అది మయూనిస్ బాగా వేసాడంట ఆ దుకాణాయన
ఆ
అందువల్ల అవును అందువల్ల మా తమ్ముడు వేరే ఊరికి వెళ్తా అంటే మొ మొత్తం వాంటింగ్స్ అయినాయంట దారిలో
అవునా చీ తినద్దది
అవునండి అది వేస్ట్ కొంచెం మయూనిస్ తక్కువ ఏమంటే కూడా ఎయ్యరంటాండి వాళ్ల ఇష్టము కొద్దిన్నట్టు వేసుకుండే ఇంకా అది చికెన్ కూడా మంచిగా ఉడకదు అంటే ఫ్రై కాదు ఎట్లనో అట్ల మొత్తం పచ్చి పచ్చిగా వేసేస్తారు
ఏమో నేను తిన్నది మంచిగా ఉండే తెలుసా
ఉ మీరు ఎక్కడిది ఆ లేదండి నేను ఫస్ట్ టైం ఉ నేను లైఫ్ లో ఫస్ట్ టైమ్ అది ట్రై చేసినా కానీ మాది ఎక్స్పీరియన్స్ తో బాగా ఘోరంగా ఉండే అది మయూనిస్ మొత్తం మొత్తం ఉండే
అవునా ఏ నేను తింటే నాకు మంచిగానే అనిపించింది అంటే ఎక్కువ తినొద్దు హాఫ్ తింటే అయిపోతుంది ఇగ
అవునండి నేను హాఫ్ ఎ ఆహా హాఫ్ కన్నా కొంచెం సగమే తిన్న అందరం షేర్ చేసుకుంటా ఒక్క దాంట్లోనే అందరం షేర్ చేసుకుంటా తింటే అరక అది ఎక్కడ మొత్తం నాకు మయోనిస్ దే వచ్చిందండి ఎట్లా అయిందంటే మొత్తం గలీజ్ అయ్యింది నాకు
మీరు స్టార్టింగ్ ది తినాలి అది ఉ మధ్యలో ఉంటది కదా అది తినొద్దు తెలుసా
ఆహా లేదు స్టార్టింగ్ లోదే తిన్నా అండి మొత్తం అందరికి అట్లా అట్లా పీసెస్ కట్ చేసి తేకదండి
ఆ
ఉ
అట్లనా
ఇంకా అండి
ఇంకా చెప్పండి మీరే ఏమో నాకు బిర్యానీి కూడా బయటది ఏమైనా తింటే నాకేమో నచ్చదు తెలుసా
ఆహా మ్
నాకు ఎట్లానో అనిపిస్తది తింటే కూడా
ఆహా లేదు మనం ఇంట్లో చేసుకుంటే బిర్యానీ మా మమ్మీ మంచిగ చేస్తాదండి బిర్యానీ
అవునా తినిపిస్తార మరి నాకు
అవును మా ఇంటికి రండి కదా
అవునా అస్తా అస్తా
మ్
బిర్యానీ ఇంకా మ మమ్మీ మటన్ మా మరగది ఏమో కో బాగా డిషెస్ ఉంటాయి కదా అన్నీ మొత్తం యూట్యూబ్లో ట్రై నుంచి ట్రై చేస్తది
అవునా
కానీ అవి ఏం కూడా ఇష్టలే జస్ట్ ఒక బిర్యానీ తింటా అండి బాగా నచ్చుతది నాకు
అవునా
అవును మీకీష్టమా అండి బిర్యానీ
ఏమో నాకు అవి ఇష్టం అని కాదు నేన్ కొంచెం కొంచెం తింటా తిం టె కూడా నాకు ఎట్లనో అయితది వామిటింగ్ వచ్చినట్టు
మీకు అన్ని అట్లనే అయితదండి అది తింటే వామితింగ్ ఇది తింటే వామితింగ్
ఏవో ఇగ నాకు నచ్చయి కొంచెం తింటేనే ఎక్కువయితది ఒకసారి ఏమంటే నేన్ బ్యాంక్ కి ఎళ్ళిన ఎళ్తే అప్పుడు ఆ కేలి బాగేందని చపాతి ఇంకా చికెన్ ఆర్డర్ చేసినా ఎన్ని చపాతీల్ తెలుసా ఒక్కటే చపాతి అది గుడా తినబుధైతలేదు నాకు
ఉమే అది ఎంత పెద్ద అది హోటల్ చపాతీస్ బాగా
థీ పెద్ద బుడ లేకుండే చిన్నది రౌండ్ ది ఉండే అది తింటే కూడా అది ఆయిల్ కూడా లేదు చపాతికి ఏం కాని తింటే కూడా నాకు ఎట్ల అయితాంది తెలుసా ఎట్లనొ అయితంది పోతనే లేదు లోపలికి ఎట్లానొ అట్లా తిని ఏ పోయినా ఇగ
అవునా హో ట్టల్ చపాతీస్లో మొత్తము బాగా ఆయిలేసి వేస్తారు కదాండి అందుకే తినబుద్ధి కాదు హోటల్ ది
ఆ ఇంకా ఇక్కడ ఏదో హోటల్ది ఉంటాది అండి వడా మంచిగా ఉంటది కానీ మొన్న తిన్నా తే ఆ వడాలో ఎంత ఆయిల్ ఉండేది తెలుసా
ఆ
అస్సలు తినబుద్ కొంచెం తిన్నా ఇక్కడ దా మొత్తం గొంతు వరకు వచ్చినట్టు ఎట్లనో అయింది తింటే అది
అవునండి ఇక్కడ మా సైడ్ పునుగులు కూడా మంచి వచ్చేస్తారండి మీకు వచ్చా అండి పునుగులు
అవును పునుగులు నాకు మంచిగా పర్ఫెక్ట్ ఏస్తా నేను పొంగులు
ఓహో ఎప్పుడైనా పిలవండి వస్తం మేము కూడా
చేసినప్పుడు పిలుస్తా
ఆ
ఆ
దాంట్లో కాంబినేషన్ టమాటో చట్నీ ఉంటే బాగా మంచ్
అవును నేను టమాటో చట్నీ చేస్తాను నాకు వేరే చట్నీ రాదు కదా.
ఆ అట్లాందండి ఎప్పుడైనా పిలవండి మరి నాకు టమాటా చట్నీ అంటే బాగా ఇష్టం.
ఆ నేను దేని తోటి తె చేస్తా తెలుసా బియ్యం పిండి ఉంటది కదా దాని తోటి చేస్తా మస్తుంటే టేస్ట్ తెలుసా?
అంటే ఒకసారి రెసిపీ చెప్పండి బియ్యం పిండి తోని ఏం వస్తది?
బియ్యం పిండి అంటే అది పిండి ఆ అట్లానే ఉంటది.
అది పట్టిన పిండియా లేకుంటే మనం మిక్సీలో చేసుకో అంటే మిక్సీలో మేం చేసుకోవాలి నాన్
కాదు కాదు పిండి గిన్నెకి వెళ్ళి చేసుకిచ్చే తేవాలి. ఆళ్ళు చేసిస్తారు కదా అది కొంచెం తీసుకొని దాంట్లో ఉప్పు వేసి కొంచెం జీరా వేసి దాంట్లో ఇంకా ఆనియన్ అది రెడ్ చిల్లీ కొత్తిమీర, ఆ కలియపత్తా అది మొత్తం వేసి వాటర్ వేసి కలపాలి కలిపి మంచిగా చేయాలి అది మస్త అయితది అది అంటే ఎట్లా స్టిక్కి స్టిక్కిగా అయినట్టు అంత వరకు ఇట్లా ఇట్లా కలుపుతూనే ఉండాలి. అయిపోయినంక కొంచెం కొంచెం ఏయాలి చిన్న చిన్నయి చిన్న చిన్న వేస్తే మస్తు అస్తాయి.
లేదు దాంట్లో కడ్డు కడ్డ్ ఏయ్యరాండి కడ్డ వేస్తే కూడా మంచిగా
అది కర్డ్ ఏమి ఏయను నేను
ఆహో ఇంకా కొంతమంది మైదా తోని కూడా చేస్తారు కదం
అ మైదా తొటి కూడా చేశారుగా ఇప్పుడు మాకు ఇంట్లో ఏముంటే దాని తోటి చేసుకోవాలిగా అది మైదా ఎవరు తెపిస్తారు, ఎవరు చేస్తారు? చెప్పండి
అవునండి
తెచ్చి ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా
అవును మీరు ఒక్కరేనా అండి ఇంట్లో?
ఫ్యామిలీ తోటి ఉంటా నేను
ఆహా
ఆహా
మా దగ్గర చల్ల గాలి నడుస్తుందండి మీ దగ్గర వస్తుందా?
అవునండి వస్తుంది మంచిగా వర్షం ఎప్పుడు వస్తద ఏమో? నాకైతే వర్షం వస్తే తడవాలని ఉంది తెలుసా?
అవునండి కానీ ఇప్పుడు అందరికి అది జలుబు, జరాలు అ అవే దగ్గు అవే వస్తున్నాయంట వైరల్
అది వదిలి పెట్టండి కొంచెం వర్షం వస్తే నేను ఎట్లా తడుస్తా చూడండి ఇగ
అవును ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ వస్తది కదండి, జామున్ మీరు తింటారా ఇష్టమా మీకు?
జామున్
ఆ
అవునండి దాంట్లో ఉప్పేసుకొని తినాలి మస్తు ఉంటది. అవును దాంట్లో ఉప్పు యేసుకొని తినాలి మస్తుంటది.
ఇంకా దాంట్లో చాట్ మసాలా ఎన్ నేను ఒక యూట్యూబ్ లో షార్ట్ చూసిన కాని అది కూడా ఎ క్కువగా తింటే అంట ఏదో ఎఫెక్ట్ అయితదంట అన్ని తింటే ఎఫెక్ట్స్ ఐతాయి ఏం తినాలి మరి గాలి తినలా
గాలి కాదు మట్టి తినాలి
లేదండి దా, నిలోనే టేస్ట్ వస్ దేమో మరి
అవును మరి ఏం తింటరు.
హ్మ్
సరే అండి నేను కట్ చేస్తున్నా మరి బాయ్.
ఆ సరే బాయండి. మ